దేవి సుభద్ర అని పడుతుందిగా మీ పేరు
ఆగో మా ఫ్రెండ్దే అంటే దామ పేరు మీద పెట్టినా అది అసలు ఫోన్ వినబడట్లే అక్క ఫోన్ ఇది అరుణ కేసరి అని బర్తావుంది గా
ఆ నేను గుణా
అవును
అయితే నాది కూడా ఇంకొ ప్రాబ్లం ఉంటే
ఓ
ఇ
అది నా ఫోన్ అసలు వినబడట్లేదు మళ్ళీ దాంట్లో అది ఫోన్ రాగానే స్క్రీన్ ఆఫ్ అయితా ఉంది అసలు ఓపెన్ కావట్లే ఏమైనా ఫోన్ ఎత్తేటప్పుడు సడన్ గా స్పీకర్ పెడితే తప్పిించి ఇక అది వినబడట్లే స్పీకర్ పెట్టకపోతే
అవున లేసిన కానుండి ఏమేమ్ పనులు చేసిండ్రు పనిదీరింద
ఆ అయిపోందక్క
ఏమేం చేసిరు
ఏ ఉంది లేసినా నేను లేవుగాని ఈ బుడత లేవడమే నాతో పాటు
ఆహా
మళ్ళి వాన్ని బడుకోబెట్టి అలికి వాకిలీ ఊడ్చి ఈ నేను అల్కిదల్లే వరకి ఈమె లేత్తా ఉంటది ఇక బావ ఎత్తుకుంటాడు కూసేపు ఎత్తుకుంటే ఇగ నేను ముగ్గేసి ఫస్ట్ ఇగ చాయ పెడత చాయ్ పెట్టి ఇమె కు బ్రెడ్ తినిపించినంక ఇక నేను గిన్నెలు దోమి బియ్యం బేడతా ఈ రోజు ఇగ కర్రీ కూడా ఏం వండలేదు ఆ చింతకాయ పచ్చడి ఉంటే తాలింపు పెట్టి రెండు ఎగ్స్ ఊడుకపెట్టిన
ఆ
ఉడిక పెడితే ఈ మకి ఆ చింతకాయ పచ్చల్లో వేసి తినబడతా ఉంటే తినలేదు ఎగ్
ఆ
అయి తినకపోతే ఇక మళ్ళీ అవి నైట్ బావ అవి తెచ్చిండు బిస్కెట్లు
ఆహ నేనైతే పొద్దున్న ఐదున్నరకు లేస్తా హలో హలో హలో హలో హలో హలో
హలో
హలో
ఆ అక్క హలో
నేనైతే పొద్దున్న ఐదున్నరకు లేస్తా
ఆహా
ఐదున్నరకు లేసి ఆ ఇల్లు కూర్తా ఇల్లు ఆకిలి ఊడ్చినాక బియ్యం పెడతా
ఈ
బియ్యం పెట్టి అలుగుచల్లి మళ్ళా ముగ్గు గడపలికి ముగ్గేసి ఇటు అన్నం చూస్తా అన్నం కాగానే పాలగి పోయ్యొస్తా
ఆ
పలవి వచ్చి పాలగాయ పెట్టి ఆ ఆ చిన్నోడిని పెద్దోని రెడీ చేస్తా అంటే స్కూల్కి వెళ్ళాలిగా పొద్దున్న ఏడున్నరకి వస్తది మ్యాజిక్
ఉ
అల్లకో లేసి ఆ డబ్బబ్బ కర్రీ వేస్తా మా లేదా అన్నం రైస్ కుక్కర్ లో పెడతే అన్నం అయితది ఇగ కర్రీ వేసు ఏకానమ్ కర్రీ వేస్తా లేకపోతే అంతా వీలు కాకపోతే పోపుఅన్నం అన్నా వేస్తా లేపోతే ఏదైనా ఎగ్ అన్నా ఎగ్గు పొడి చేసి పంపిస్తా
ఆ
పల్ల అది అయ్యి పోంగనే బట్టలు నానబేడుతా బట్టలు బట్టలు ఊతుకుతా గిన్నెలు తోముత ఇగ నేను ఆయన అన్నం తింటాం అన్నం పెట్టుకుని అన్నం తింటాం చిన్నాయనకు అన్నం తినిపిస్తామ్ అ చిన్నాయిన్ తా అతలు టైం పాస్ ఇగ పొద్దున్ దాక బట్టలు మారుస్తనే ఉంటాడు అవి ఉంటాత్ సైడు వంగాఅయే
ఆ ఉహు పన్నడా ఫెంస్ ఆడుతా ఉందా
ఆ ఆడుతాండు
అగో మా మేడం ఇప్పుడే పంట ఉంది ఇక
అవును
పొద్దున్ నుంచి పడుకొనే పడుకోలేవు ఒక ఐదు నిమిషాల ఏమో పన్నది తొమ్మిది ఇంటికి కతం వెంపట్ నే టైలెట్ పోసింది ఎంబట్ నే లేసింది ఇక
ఆహా
ఇగ లేసు
ఆ నిన్న కుడుములు చేసిన హలో హలో కా హలో హలో
అక్క ఆ అక్క
నిన్న కుడుములు చేసిన
ఆహా
అప్పుడప్పుడు చెయ బుద్ధి అయితది చేస్తా నేను ఓకే ఏదన్నా ఒకటి
ఉ
కుడుములు చేసినా ఇంకా నిన్న కొన్నిఉల్లే కరాబతన్ అనేసి ఆ తిందమని ఎండకు పో పెట్టయి కు పెట్టలేదు ఉహూ
ఐస్ క్రీమ్ చేస్తా ఉన్నావా సమ్మర్ వచ్చిందిగా ఉం
ఫ్రిడ్జ్ మాది కరెక్ట్ పని జెత్తలేదు
అవునా
ఆ ఇబ్బంది అయితంది
ఆహో ఇంకా ఏమన్నా స్వీట్స్ చేయట్లే నువ్వు చేద్దావు క బాగా
హు
స్వీట్స్ అయితే ఏయారు లే అక్క
నిన్న కుడుములు చేసిన అయ్యింది చుతువురా
ఆహా
కుడుమ్ ఏంది లేంది కావాలి తెలుసా కుడుములు ఎట్లా చేస్తారో
నాకు అంతే ఏం తెలుసు నేను ఎప్పుడన్న చేసిన్నా ఎప్పుడు చేయలే
అవున నేను చెత్త కుడుములు ఎట్లా చేస్తారంట ఫస్ట్ బియం పిండి ఏ తీసుకొచ్చి బియ్యం పిండి కొంచెం అంతా అది కలపాలి దాంట్లో కొంచెం నెయ్యేసి కలపాలి హలో హలో
ఇక్క చెప్పు
ఆ నెయ్యి ఏసీ తడిపి తర్వాత చిన్నట్ల ముద్దలతే మన కూల ముద్ద చేసుకోవాలి లేదా కొడుకు చేసుకోవాలి
ఆ
చేసుకున్న వాటిలో అని కొంచెం రకరలు దానిలో మనం వెళ్ల మత్త దానికిన వెదాం దానిలో పెట్టుకోవాలి అ పెట్టుకున్న తర్వాతకి దానిలో మొత్తం ముద్దలకి వేసి ఆ బెల్లం బయటకి రాకుండా మొత్తం ముయ్యాలి మనం ఎ చేసినామో అన్నీ గిన్నె తీసుకొని ఆ గిన్నెన కొన్ని నీళ్లు పోయాలి ఫస్ట్ గిన్నె న చిన్న గ్లాసుడు
ఆ
చిన్న గ్లాసులు వాటర్ పోసి దాని పైన కట్టడి పెట్టాలి చిన్న చిన్న ముక్కలు చిన్న పుల్లలు చిన్న చిన్న పుల్లలు పెట్టి ఆ పుల్లల ఏమంటారు పుల్లాల పైన గడ్డి మనం మంచి గడ్డి నీటి ఉన్న గడ్డి తీసుకొచ్చి కడగాలి కడిగి ఆ గడ్డి మర మరత చేసి దండ పెట్టాలి
ఆహా
పెట్టిన తర్వాత దానిపైన మనం చేసుకున్న కుడుములు దాంట్లో వేయాలి
ఉ పైన మళ్ళీ గడ్డి ఎస్తారా
గడ్డయ్యలే కానీ మాకు మోదుగాకులు లేక మర్రాకులు వేసిన మరి నాకు ఎన్నిపోయినకులు ఉంటాయి కదా ఎన్నిపోయిన ఆకులు తీసి దాంట్లో వేసిన అనమాట దాని పైన మొత్తం పేలిచినట్టు అది కుడుములు బయటికి మకుంటా మొత్త ఇచి ఆ మంచిగా లో ఫ్లేమ్ మీద కొసేపు ఎక్కువ మంట కొద్సేపు తక్కువ మంట తోటి ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా ఉడికించిన
ఆహా
ఉడికించిన తర్వాతకి కొంచెం గట్ గట్టి పడదు మనం గా చెక్ చేయాలించం గట్టిగా ఉన్నదా లూజ్ ఉన్నది చూసి గట్టిగా ఉంటే దాని తీయాలిగాద తీసి వేరే ప్లేంలో తీసుకోవాలి
ఎంతసేపు ఉంచాలి
పదిహని నిమిషాలు చ
అవు
ఆ
ఉంచటా అయిపోందయా
అలా ఉంచి చేస్టునమాట బాగుంటది ఆ
బెల్ ఉన్ను చక్కర ఇేస్తారా
చక్కర ఏయర్ బేల్లమోకట
ఆహో
ఆ ఆ క దు
మేము పోయినసారి అంగన్వాడి గుడ్లు వస్తే బావ నేను పోయినం
ఆహా
పోయి ఇంటికి వచ్చిన ఈ ఆ అమ్ములుగాన్ని ఎత్తుకున్న నేను చేతికి ఇచ్చే సరికి అది ట్రే ఉండే ఉంటది కదా ట్రే అది సడికి పోయింది అయిపోయింది తోమీది కోడిగుడ్లు కిందనే పడిని మొత్తం
అయ్యో ఆ
అ కింద పడిపోయినే
బోలో సాంగ్
సగం కింద పడిపోయినాయి మొత్తం
ఆహా
ఈసారి కొంచెం మంచిగా ఉన్నాయి గాని పగిలినయ్ పగిలినయ్ ఇచ్చిందామె రెండు మూడు అవి తొందరగా మళ్ళీ ఖరాబ్ అయితే అన్నయ్య ఎక్కువ రోజుల ఉంచితే
అట్ల పగిలిన ఉంచాదిగా
ఆ ఇక పగిలినయ్ మొన్న బావ వండుకుండు మంచిగానే ఉన్నాయి కాగానీ అవి ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయి కూడా ఎక్కువ ఉంచితే గడ్డ కడతా ఉన్నాయి అక్క
నేను ఫ్రిడ్జ్ లో పెట్టినా
ఉ
ఆ ఆ ఫ్రిజ్లో పెట్టినాక పగిలినయ్ అంటే అవి కోడిగుడ్డు పచ్చడి చేస్తారంట కదా
ఆ ఆ నేను కూడా నిన్ననే చూసిన ఇన్స్టాల్
అవునా ఇట్లా ఉ ఊడకబెట్టే కదా ఆవిరి వాటి ఆవిరి గిన్నెలో నీళ్ళు పోసి వేరే ప్లేట్లు వేసి అంటే వేరే చిన్న గిన్నెలు వేసి దాంట్లో పెట్టి వెయిట్ చేసినావా
ఆ చూసిన నేను ఎప్పుడు చేయలేను నిన్ననే చూసిన ఒక వీడియో
చూస్తున్నాను చేసిన అన్నట్టు
చూసిన అంతే
నేను కూడా చూసినా చేద్దామనే అనుకుంటాను ఎగ్స్ నిన్న తీసుకున్న తీసుకున్న మా సైడ్ నూట నలభై రూపాయల కేసు
ఆహా
మీ సైడు
అక్క మేము ఎప్పుడు బావే కొంటాడు మేము ఇలా కోనం ఎక్కువ అంగన్వాడి ఎగ్స్ వస్తాయి ఇగ ఎప్పుడో ఒక్కసారి కావాలనుకుంటే షాప్ కెళ్ళి బావ తెత్తాడు గాని ఇట్లా అమ్మద్ద ఒకసారి పది పదిహేను అట్లా తీసుకోవట్లే ఎప్పుడు
ఆ షాపు కెళ్ళి తెస్తే తక్కువ లసారా ఇక్కడ బయట మన ఆ రూపాయల పడితే ఇక్కడ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాలకి ఇస్తారు కాదా ఎక్కువ అట్లా మనం ఒకసారి తెచ్చుకోవాలి ఓకే గడికింది గడిపిన తెచ్చుకోవద్దు
అయినా ఎక్కువ ఉండరు ఇట్లే ఇంట్లో కానీ ఇవి వత్తాయిగా అమ్ములు గాడివి
ఆ
అయ్యే వండుతాం దాదాపు అవి అయిపోత ఇక మళ్లీ ఎక్స్ జోలికి పోము ఎప్పుడో ఒకసారి తిన బుద్ధి అయితే బావ తెచ్చుకుంటాడు అంతే
అవునా